హలో
హలో
నమస్కారం అండి
నమస్కారం అండి
ఎలా ఉ
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
నేను బాగున్నానండి బోన్ చేసారా
ఆ భోన్ చేసామండి మీరు భోన్ చేసారా
ఆ బో చేసమండి
హలో
మీకు కరోనా వైరస్ గుర్తుందా అండి
ఆ గుర్తు ఉందండి అది మర్చి పోలేని మర మా మామ్మరి కద మహమ్మారి భోగామ్మది
దానివల్ల మీరు పాస్ట్ లో ఏమన్నా ఇబ్బంది పడ్డారా అండి
అవునండి స్టడీస్ వల్ల ఇబ్బంది స్టడీస్ కి ఇబ్బంది కలిగింది అప్పుడు
ఆ ఏం అప్పుడేం తెలియలేం కానీ ఇప్పుడు తెలుస్తుంది
అప్పుడు ఆ వైరస్ వల్ల చాలా ఎఫెక్ట్ జరిగినాయండి చదువుకునే పిల్లలకి కావచ్చు ఎవరికైనా
అప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకున్నరు అండి మీరు
అప్పుడు వాళ్ళు చెప్న్నారు మాకు స్టడీస్ అంతా ఆన్లైన్ లో జప్ జరుగుతున్నాయండి అప్పుడు
ఆ
ఇంకా ప్రికాషన్స్ అంటే ఏంటంటే ఈ బయటికి రాకూడదు ఇ వచ్చిన మాస్ ఎసుకోల్లా
ఆ
మళ్ళీ ఒక మనిషికి మనిషికి ఒక ఫైవ్ ఫీట్స్ అంతా దూరం ఉండల్లా అట్లా అట్ల అన్న చెప్ న్నారండి ఇంకా మళ్ళీ అప్పుడైతే మాకు స్టడీస్‌కి చాలా ఇబ్బంది అయిందండి అప్పుడు అప్పుడు కొత్తగా ఆన్లైన్ క్లాసులని పెట్టినారు కదా
అవునండి
క్లాసులో ఏందంటే అల్లరి చేసే పిల్లలు ఉంటారు మంచిగా వినేవాళ్ళు ఉంటారు
మీరే టైప్ అండి అల్లరి చేసేవాళ్ళ చదివే వాళ్ళ
నేను మంచిగా వినేదాన్నే అండి మీరు
నేను ఎప్పుడు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వలేదండి అసలు
ఆ అప్పుడు అదేదో అదేదో టీవీలో కూడా ఛానల్ పెట్టిండ్రి కదండి
నాకు అంత ఐడియా లేదు ఆ టైం లో చదవాలను పిలేదు అండి ఏది
ఆ ఛానల్ పేరు ఏదో నాకి గుర్తులేదు ఈ వై తో ఏదో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ల్లో చెప్తుండ్రి అనమాట క్లాసెస్ అన్ని టీవీ ముందు కూర్చొని నేను నోట్స్ రాసుకుంటుంటాండి
అవునా
ఆ ఆన్లైన్ క్లాసుల వల్ల మన డౌట్స్ మన స్కూల్ లో అడిగే వేరు ఆన్లైన్ క్లాస్ లో చెప్పినా మనకు అర్ధం కాదు కదా అది వేరు కదా అట్లా చాలా ఎఫెక్ట్ చెందిన అండి నేను ఆన్లైన్ క్లాసులో కరోన వల్లా ఇంకా కరోనా వల్ల చాలా మంది చనిపోయినారు కదా
అవును చిన్న పిల్లలు చాలా మంది చనిపోయారండీ
అది కూడా చాలా పాపం అండి మళ్ళీ మామూలుగా చనిపోతేఅన్నా మన మనుషులు వాళ్ళ ఇంటి బంధువులు కావచ్చు ఎవరన్నా పట్టుకోనన్నా పట్టుకో కుంటారు కానీ మహమ్మారి వల్ల చనిపోయిన వాళ్ళని మనుషులు కాదు కా కదా
కనీసం దానికి కూడా అనుమతి ఇవ్వలేదండి
ఆ అవునండి అది అది కూడా భూమిలో పూడ్చేది కాదు ఏమి కాదు కరెంట్ ద్వారా కాల్చేది చాలా దారుణం అండి అసలు అప్పుడైతే
ఆ
ఎక్కడి పోయినా న్యూస్ అదే అనమాట ఇక్కడ చనిపోయినారంట ఇక్కడ చనిపోయినారం టా ఓళ్ళింట్లో ఒక కరోనా వచ్చిందంట వీళ్ళింట్లో కరోనా వచ్చిందంట మొత్తం అంతా అదే కరోనా అంటే ఒ భయం
నేనైతే అలా కాదండి నా మేబి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడేమో స్టార్ట్ అయింది
ఆ
అప్పుడైతే ఇంగ ఎగ్జామ్స్ కి వన్ మంత్ అలా ఉండగా వచ్చిందండి వన్ మంత్ లాక్ డౌన్ పెడతామన్నారండి ఆ తర్వా త వన్ మంత్ కాస్త టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు అలాగే వెళ్లిపోయింది
ఆ అవునండి అప్పుడు
నేన్ అప్పుడు సంటైమ్స్ పోలీస్ తొగని కొట్టించుకున్నామం అండి బయట
అవునా మళ్ళీ వాళ్ళు చెప్తే విన్నల కదండి వాళ్ళు మన మంచి కోసమే కదా చెప్పింటారు
అవునండి అప్పుడు అలా అయిపోయింది ఇప్పుడు ఇంపాక్ట్ తెలుస్తాంది దాని గురించి
ఏమి ఇంపాక్ట్ తెలుస్తందండి ఇప్పుడు
ఏ ఆ టైం లో త్రీ ఇయర్స్ చదవల్సిండే టైం లో చదవపోక్ నా మీన్ అయి
ఉమ్ ఇప్పుడు లేజయిముందండి ఏం లేదు
అవునం జాబ్ కొంతమంది జాబ్ చేసేద్ టైం లోపు చాలా ఫేక్ సర్టిఫికెట్స్ అలాంటివన్ని చేసేవాళ్లు
మీరు అప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారండి కరోనా టైం అప్పుడు
తే ఏం ప్రికాషన్స్ అంటే ఏం లేదండి టే శానిటైజర్ ఒకటి ఎప్పుడో మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నప్పుడో యూస్ చేస్తుంటే
హు
ఇక అంతే మాస్క్ కూడా ఎప్పుడో అండి ఎక్కడన్నా బయట పోలీసులు కనపడినప్పుడు మీ స్కూల్ రీఓపెన్ అయినప్పుడయితే అప్పుడు ఆ సార్ ఉంటుండే మా క్లాస్ టీచరు
ఉ
ఆయనా అంటే ఆయన వర్క్ కీ అప్పుడు మాస్క్ వేసుకోవాలి
పిటీ సారా అండి
ఆం పిటీ సార్ కదండి మ్యాక్స్ కోస్తాండే ఆయన
ఉహు
ఆయన చెప్తా ఆ సార్ని మేమ్ చూస్తాన్నిట్లే ప్రతోక్కరు మాస్క్ వేస్ కుంటండిమండి ఆయన కు బయపడి
మాక్ కూడా అంతే అండి మా పీటీ మేడం ఉంటుండే ఆ మేడము అచ్చి చెక్ చేస్తుండే మాస్క్ వాటర్ బాటిలు సనిటైజర్ అది లేకపోతే కొడుతుండే తిడుతుండే అండి ఆ టైమ్ లో ఉ
ఇంకా అండి
మ్
అంటే ఫ్యూచర్ లో ఏం మన్నా ఇలాంటి ఏమన్నా వేరేట్ వోస్తే ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోన్ కలుతారు
మ్ తీసుకుంటామండి అప్పుడు అందరూ ఎవరి ఇంట్లో నుంచి బయటిక్ కూడా రాడు
హెల్తీ ఫుడ్ తీసుకొల్లా మంచిగా ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని ఉన్నవి
అవును
మ్ ఇంకా మన జాగ్ర త్తలో మనం ఉండాలండి అది ఏ డిసీజ్ అయినా
ఉ
ఫస్ట్ దాన్ గురించ్ ఫస్ట్ దాని గురించి అదోట్ మనక్ వచ్చి మన్ చచ్చిపోతాము అనేది నెగిట్ టివ్ గా ఆలోచించకుండా మంచిగుండలి అండి
ముఖ్యంగా మనం మెంటల్లి స్ట్రాంగ్ గా ఉండాల్ల
ఆ ఆ అవునవును
ఆహా
ఏం కాదు అంతా అయిపోతుంది మంచిగా అని అనుకునే అనుకుని దానివల్లే అదే ఇంకొంచం చం మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉ ఉండేదే మంచిదండి మ్ ఫ్యూచర్ లో ఇట్లాంటి డిసీజ్ సీసులు రావని కాదు మళ్ళీ కొన్నీ రోజ్లు తరవ త వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు కదా దానికి
ఎవ్వరు
స్కూల్లో వచ్చి వేసారనమాట టూ టైమ్స్ వేసారు కానీ నేను ఒక్కసారిే వేయిించుకున్నానండి నాకు ఇంజెక్షన్స్ అంటే భయం అందుకు ఒక్కసారి తప్పదంటే అందరు పట్టుకొని మళ్ళీ గుచ్చి పిచ్చినారండి
ఆ నేను సింగిల్ డోస్ ఒక టే అండి వేపిచ్చుకున్నది
మ్మ్
డోస్ బ్యాక్స్కి వేస్ త
అప్పుడు నాకు కళ్ళు తిరిగి పడిపోయినానండి నేను
అవునా
ఆ
మాకీ చెప్పింద్రండి ఇలా హ్యాండ్ పెయిన్ ఉంటుంది టూ త్రీ డేస్ కానీ కానీ మా ఏం అలా లేదండి ఈవెన్ మేమంతా ఇంగ్లీ వ్యాక్సిన్ యేపిచ్చుకున్నాం
క్ర చ
అంటే మీరు హెల్తీగా ఉన్నారేమో అండి బాగా అంటే ఇమ్యూనిటీ పవర్ అంతా ఉందేమో మంచిగా
అ
ఐరను అంతా కాని అందరికీ అట్ల ఉండదు కదా ఉమ్ ఇంకా వ్యాక్సిన్ తర్వాత మళ్ళీ ఇంకా అంతా కొంచెం కొంచం కొంచెం ఇదైందండి మన ప్రపంచం మొత్తం పోతే కరోనా కరోనా భయం భయం కరోనా
ఇప్పుడు రీసెంట్ గా కానీ వస్తున్న కొన్ని కంట్రీస్ లో వచ్చాయి కదండి మళ్ళీ కేసు కేస్
ఆ మేన్ చైనా నుంచి వచ్చింటాయండి
ఇప్పుడేమి వచ్చినా అంత రియాక్ట్ అవ్వరండి ఎవరు మ్యాక్సిమం అంతా వాక్సినేషన్ యేపిచ్చు కున్నారు కదా
ఆ
అ కొంచంఅం వాళ్ళకి మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు ఇంటి వచ్చి
ఆ అవునండి
అవును
కరోనా వల్ల
మీ ఫ్యామిలీలో ఎవరికన్నా వచ్చిందా అండి
మా ఫ్యామిలీ లోనా అండి వచ్చి నాకు తెలిసి మా అమ్మకి వచ్చి పోయిందనుకుంటానండి
ఆ
ఆ అంటే అప్పుడు ఏంటంటే
టెస్ట్ చేయించుకుంటాం కదా కరోనా టెస్ట్ అదేదో మా ఊరు లో పాజిటివో నెగిటివో ఏదో ఉన్నట్టు వచ్చింది వాళ్ళందరికి ఆ వాళ్ళకి డబ్బులు ఇస్త స్తామన్నట్టు అప్పుడంతా నెగిటివ్ గానే చెప్పినర్ అన్నమాట
అవును
పాజిటివ్ అనే చెప్పినట్టున్నారు అప్పుడు వచ్చింది అని అన్నారు కానీ మాకేం అట్లా లేకపాయే అండి మా అమ్మ ఇంట్లోనే ఉండ మేము ఇంట్లోనే ఉన్నాం మా అమ్మతో పాటే ఉన్నాం మా అమ్మ చేసిండే తిన్నాం మా అమ్మ దగ్గర నే ఉన్నాము అయిన కరోనా టైం కరోనా వచ్చి మంచిదే అయింది అనిపించిందండి నాకు అప్పుడు అంటే
ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేసి
ఆ అవునండి చాలా నేను మా డాడీ మా తమ్ముళ్ళు అందరూ మంచిగా ఆడుకునే వాళ్ళం అండి
థ్యాంక్ యూ అండి మీకు తెలిసిన సమాచారంన్ని షేర్ చేసినందుకు
ఆ సరే అండి మీకు కూడా ధన్యవాదాలు మా తో కొన్ని విషయాలు పంచుకున్నందుకు
ఉంట
ఆ ఓకే అండి.